హలో వినిపిస్తుందా అండి
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నా వంట చేస్తున్నా అండి
అవునా ఏం వంట చేస్తున్న రండి
చికెన్ అండి
ఓ చికెన్ చేయడం కూడా వచ్చాండి మీకు
అవునండి వస్తది
ఎలా చేస్తారాండి చికెనా అంటే చికెన్ కబాబ్ చేస్తున్నారా చికెన్ ఫ్రైయా గ్రేవీయా ఏం చేస్తున్నారు
లేదండి ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ
అవునా మీకేది ఇష్టమండి ఫ్రైయా చికెన్ గ్రేవయా కబాబా
అంటే నేను చికెన్ ఫ్రై అయితే ఎప్పుడు తినలేదు అంతగా ఎక్కువ చేసుకుంటే గ్రేవీనే చేసుకుంటాం
ఓహో అవునండి
అవును గ్రేవీ అండ్ రాగి ముద్ద చేసుకుంటాం
ఆ గ్రేవీ అయితే మనం రైస్ లోకి తినచ్చు కొంచెం చపాతలోకి
అవును కాంబినేషన్ ముద్దకి బాగుంటది రాగి ముద్దకి నా ఫేవరెట్ అండి
ఓ మంచింది అండి
చికెన్ కర్రీ
ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినా కూడా వండి పెట్టండి
ఆ ఎప్పుడైనా రండి వండి పెడతా
కచ్చితంగా
మీరేం చేస్తున్నారు
బయటకి షాపింగ్కి వెళ్ళసి వచ్చానండి
అవునా ఎక్కడికి వెళ్ళను
మీకు చిక్ పేట్ తెలిసే ఉంటుందిగా చెక్ చిక్ పెట్ చిక్ పెట్
అవును అవును తెలుసండి అక్కడ చాలా మంది ఉంటారు కదా చికెన్ లో
అవునవునండి చాలా జనం ఉన్నారు ఆ చాలా రష్ ఉండి ఆ నిజమే అండి నిజంగానే జాతరలాగా ఉంటుందండి
అవును
మీరు ఎప్పుడున్న వెళ్ళారా
అవునండి వెళ్ళాము ఒక్క త్రీ టైమ్స్ వెళ్ళాం
ఓ
చాలా చీప్ రేట్ అంట కదా అక్కడ అంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ కల వస్తాయంత
నిజమండి చెప్తారు హండ్రెడ్ టూ హండ్రెడ్ అని కాని మనం వెతుక్కునేకి ఓపిక ఉండాలి.
క్వాలిటీ ఏమ అంతా మంచిగా ఉండదు
ఆ అదయితే నిజవండి క్వాలిటీ ఏమో అంత మంచిగా ఉండదు కానీ లేడీస్ కన్నా జెంట్స్ కి బాగనే ఉంటుందండి సో వాళ్ళకి ఎలాగంటే సైడ్ లోనే పెద్ద పెద్ద షర్ట్ షర్ట్స్ టీ షర్ట్స్ షర్ట్స్ అన్ని గుమ్మరించి వాళ్ళు సేల్ చేస్తా ఉంటారు గల్స్ కి అలాగేమి ఉండవండి బాయ్స్ కయితే కొంచెం మంచిగానే కలెక్షన్స్ దొరుకుతాయి
అవును గర్ల్ కి ఏం అంతా మంచిగా ఉండవు
నేను చూసినంత వరకు అంతలేదండి కానీ నడచడానికి కూడా లేనంత ట్రాఫిక్ ఉందండి అసలు ప్లేస్ లో
వీకెండ్ కదా వీకెండ్ టైమ్ లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటది వీక్ డేస్ లోనే టాపిక్ అనుకుంటే వీకే లో కూడా అందరు అక్కడ ఎక్కడెకి తిరుగుతుంటారు కదా పార్క్ సంత అందుకే
అందరికి దొరికేదే వీకెండ్ సో దాన్ని యూస్ చేసుకోడానికి అయినా సిటీ లో బలే ట్రాఫిక్ అండి ఏప్పుడు చూన్నంత టఫిక్ ఇడా చూసా
మీరెన్నిసార్లు వెళ్లరు ఏం షాపింగ్ చేసారు
ఈ రోజు ఏం పెద్దగా చేయలేదండి ఎందుకంటే నడుచుకొని వెళ్ళడానికి ఆ ఓపికత గ్గి పోయింది అది కాక మండుతున్న ఎండలు ఉన్నాయి
అవును ఎండలు ఏంటి ఇలా ఉన్నాయి కదా బయటికి వెళ్ళడానికి భయం వేస్తాది అంతలా ఉన్నాయి ఎండలు
అవునండి ఈ ఎండలో ఎక్కడకడ తిరి పడిపోతానని ఒక సోడా కొనుక్కొని తాగేసి అలా అలా ఒక రెండు డ్రెస్లు తీసుకొని వచ్చేసానండి రిటర్ను
అవునా అంటే ఇక్కడ వచ్చడు అప్పుడే స్టార్ట్ అయింది కదా మార్చ్ మే లో కదా ఎండలు స్టార్ట్ అవుతా
అవునండి ఇప్పుడు ఏదో మార్చ్ స్టార్టింగ్ లోనే స్టార్ట్ అయిపోయాయండి అంత
ఆ ఎండలు ఫుల్ ఎండలు అంటే ఫ్రూట్ తినాలి
అవునండి వాటర్ ఫ్రూట్స్ తినండి వా బట తాగాలి అప్పుడే ఆరోగ్యం మనం చేతిలో పెట్టుకోగలుగుతా
అవు
మీరండి మీరు వెళ్ళినప్పుడు ఏం కొనుక్కొని వచ్చారు అక్కడ
మేము వెళ్ళినప్పుడు వీకెండ్లో వెళ్ళాం కదా కొంచెం ప్లేస్ కూడా లేదు జాతర లాగా ఉంది వెళ్ళినప్పుడు కొంచెం షాపింగ్ చేసినాం డ్రెస్సెస్ అంతా
ఓకే
ఏంటండీ
మీకు నాలాగే జాతర కనిపించింద అండి
అవును అవునండి ఫుల్ జాతర
హూ
అన్ని షాపింగ్ అంటే బట్టలు ఒక్కటే కదా అక్కడ అన్ని ఉంటాయి ఆమెను ఇంటికి సంబంధించి వి అలాంటిడె డెకరేషన్ అవి అ అన్ని ఉంటాయి అ ఉన్నాయి అంటే బట్టల కింద అలాంటి కలెక్షన్ బాగుంటాయి అతే కొంచెం తక్కువ రేటు
అవునండి ఇంట్లో సామానులు కాని వింటర్ వింటర్ వేర్ కూడా బాగానే ఉంటుందండి వింటర్ సమ్మర్ వే అంత లేదు కానీ వింటర్ వేర్ కూడా బానే ఉంటుంది ఇంకా ఆడపిల్లే సంబదించిన నాగలు డమ్మి డమ్మి వాచ్లు ఇలాంటివి
అవును మనం ఏమైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి బట్టలు అని అనుకుంటే మాత్రం చిద్పేట కు పోతే ఓకే
ఓకే హు హోల్సేల్ లో ఓదార తీసుకవచ్చు అంటున్నారు నిజమే ఎంజీవ మంచి బిజినస్ అండి
బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి అది మంచి ప్లేస్ అంతే
ఉ అంతేగాక ఇక్కడ చెప్పులు కూడా బాగుంటాయండి అంతే లో కాస్ట్ కాట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో దొరికిపోతాయి అన్నే ఉంటాయి. తీసుకోవచ్చు అంటే డైలీ వేర్ కాకుండా డైలీ ఉమ్ నేను వెళ్ళంటునండి ఒక టూ టైమ్స్ అలాగా మా ఫ్రెండ్స్ తో ఒకసారి నేనే ఒకసారి అవునండి
ఉహు
ఉ మీరు ఎలా వెళ్తారండి మీ ప్లేస్ నుంచి అక్కడికి మెట్రో యూస్ చేస్తారా లేదంటే లోకల్ బస్సు యూస్ చేస్ స్తర
లేదండి అండి మేము ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి బస్సులో జాలాల్ క్రాస్ అని ఒకటి ఉంటాది అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి బస్ లో వెళ్తాం బస్ అక్కడ నుంచి ఇంకా మెట్రోకి వెళిపోతాం
ఊ ఇం
ఎందుకంటే మెట్రోలో అయితే ట్రాఫిక్ ఉండదు ఏముండదు కాదా
అవునవును
బస్సులో వెళ్తే ఐ మిన్ స్టాప్ స్టాపులకి ఆపుతారు. ట్రాఫిక్ కూడా చాలా ఉంటాది. మెట్రోలో అయితే మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు.
నిజమే నిజమే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు కానీ మెట్రో కాస్ట్ ఓకే అండి ఒక సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది కానీ వర్తే అంటే ట్రాఫిక్ లేకుండా ఎండ లేకుండా తీసుకెళ్ళిపోతుంది.
అదే కంపేర్ చేస్తే బస్ లో వెళ్తే టికెట్ కూడా కొంచెం తక్కువ ఉంటాది ఒక ట్వం టిఫోర్ అలా అయిపోతాది మనం మెట్రోకి ఏమైనా వెళ్తే మాత్రమే ఒక దానికి డబ్బల్ అవుతది ఫిఫ్టీ రూపీస్ అలా అవుతది
ఉ పర్లేదండి కానీ ఈ బస్ లో అయితే సీట్లు ఉండవు కోట్ కట్కోవాలి గుద్దుకోవాలి ఆ ఎయ్యో కష్టామండి
ఆ సేవ్ గా వెళ్లేసి రావాలంటే మెట్రోలో వెళ్లేేసి రావచ్ చూ అవును మనకు కూడా అంతాగా అనిపించదు వెళ్ళినమా అని అంతలా అని
ఆ కొంచెం రిలాక్స్ గానే వెళ్ళొచ్చు సంతో ట్రేస్ తీసుకోకుండా ఉ అంత టైట్ కూడా అవ్వం అది ఒక స్టాప్ ఒక స్టాప్ వచ్చిందని కూడా తెలియట్లేదు అ తెలియకుండా స్మూత్ గా తీసుకెళ్ళిపోతుంది మెట్రో
అవును సౌండ్ ఉండదు ఏముండదు అ ఊరికే ఉక్కు నిలబడినమే అన్న తలలా ఫీల్ అవుతాం అన్నమా
అవునండి నేన్ చూసానండి నార్మల్ గా బస్సు లో వెళ్ళాం అనుకోండి ఏదైనా సిగ్నల్ పడింది అనుకోండి ట్రాఫిక్ సిగ్నల్ బస్ డ్రైవర్ ఏం చేస్తార తెల్సా బస్సు ను ఆఫ్ చేస్తారు డీజిల్ ఎక్ ఎక్కడైపోతుంద అని
ఓకే
అలా ఆఫ్ చేస్తారు అంటే అర్ధం చేసుకోండి ఎంత సేఫ్ సిగ్నల్ అనేది అంటందా
నేను ఒక్కసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మెట్రో అక్కడ ఒక ఎస్కలేటర్ అని ఉంటది కదా
అవునవునండి
తెసు కదా అంటే అప్పుడు నేను ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేసేకి కొంచెం దానికి పైకి ఎక్కాలంటే భయం వేసేది అది వస్తే చలో ఏంటో కొంచెం ఫీల్ అయ్యేలాగా ఏమంటారు కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ హ ఓ నేను ఇదేందో ఎక్కుతున్నానే ఆ అంటే టీవీలో చూస్తుంటాం కదా మనం వాళ్ళు వెళ్ళేది అప్పుడు ఒకేసారి మనం డైరెక్ట్ కొత్తగా చూసే తడికి అ ఇది ఎంత కొత్తగా ఉంది మంచిగా అని ఎక్సైట్మెంట్ ఉండే
నిజమే నిజమే ఆ ఎక్సలటర్ ఎగ్జైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి
హా
కానీ కొంచెం భయం యేస్తుంది స్టార్టింగ్లో తర్వాత ఈజీగా అలవాటు అయిపోతుంది
అవును తర్వాత ఈజీగా మళ్ళీ ఇంకొక్కసారి వెళ్ళాం కదా టూ టైమ్స్ వెళ్ళం ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం ఎగ్సైట్మెంట్ మంచిగుండె ఇంక అప్ప నుంచి తర్వాత అలవాటు అయిపోయిందనమాట
ఆహా నిజమే అండి ఫస్ట్ ఎస్కిలేటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా బావుటుందండి ఫస్ట్ ఎక్స్ లేటర్ ఎ ఎక్స్పీరియన్స్ కానీ మెట్రో ఎక్స్పీరియన్స్ కానీ కొంతం కొత్తగా నార్మల్ ట్రైన్ బస్ జర్నీ, కన్నా కొంచెం కొత్తగా చాలా బావుటదండి
అవునండి నిజం అది మాత్రం
ఇంకేంటండి విశేషాలు
ఏంట లేదండి అవును అందరు బావున్నారండి మీరు అందరు బావున్నార అమ్మ అ అందరూ బావున్నారు
ఆ అందరు బావున్నానండి
ఆ
సరే అండి మనం ఎప్పుడైనా కలుచుకున్నాం
ఆ ఓకే ఓకే అండి బాయ్ అండి
సరే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.